ఆ ఏం చేస్
ఏం లేదు ఫ్రెండు
చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన ఇన్నాళ్లకు గుర్తుకొచ్చినామ మేము
అలానే ఏం లేదు ఫ్రెండు ఏదో అంటే ఏదో ఒక పనుల్లో అట్ల బిజీ అయిపోతున్నా
అవునా ఊర్ కెప్పుడొస్తున్నావ్ మరి
వస్తా ఫ్రెండు ఇంకో వారంలో వస్తాను
అసలు అప్పటి రోజులే బాన్నాయి ఇప్పుడేమో పోయి అక్కడ ఉంటున్నావు
ఎప్పుడు అంతే కదా గడిచిన కాలమే బాగున్ తుంది
అసలు అప్పుడు మంచిగా చెరుగట్టుకే చెరువుగట్లకి ఆటికీటికి వెళ్ళి మా మంచిగా ఈతలు కొట్టే వాళ్ళము డ్యాన్స్ లేసే వాళ్ళం ఆ ఆట్లాడుకునే వాళ్ళం ఎన్ని రకాల ఆటలు ఆడుతుంటివే అప్పుడు
అవును ఇప్పుడు అన్ని స్వీట్ మెమొరీస్
అసలు అప్పట్లో అయితే కిరికీస్ అని డబ్బా అని
అ భలే ఉండే కదా అప్పట్ టి గేమ్స్ సని అవి ఇవి అప్పుడి పుల్ నిక్ పుల్లైస్ గుర్తు తుందా క్క అసల సేమియా ఐస్ క్రీము పుల్ల ఐస్ క్రీమ్ ఫేమస్
ఆ సేమియా ఐస్ క్రీమ్ అంటే అప్పుడు ఎట్లా తిరుగుతు తుండువి బండినెకాలలే ఆ సేమియా ఐస్ క్రీమ్ కావాల సేమి ఐస్ క్రీమ్ కావాల అనుకుంట తిరుగుతు ఇంటింగబ్
బొంబాయి మిఠాయి మళ్ళీ ఫేమస్సు ఉమ్ పెప్సి అసలు ఇప్పుడున్న ఐస్ క్రీమ్స్ వాటి కిందుకి రావులే
రావు రా అసలు ఇంకా శిసంగోడ్లు ఆవ్ ఆ శిసంగోడ్ల తో టి ఎంత బాగా ఆడుకుంటుంటిమసలు అసలు మంచింగా సినిమాల కని షికార్లక్ కని ఆ ఊర్ళ కాని పెళ్ళిళ్ళ కాని పేరంటాలకని అసలు చిన్నప్పుడే బావుండేది
అవునక్క మస్తుండేటి అక్క ఇవి మొన్న నేను నార్మల్గా ఊరికి పోయి వస్తుంటే నా స్కార్ఫ్ పోయింది అక్క స్కార్ఫ్ ఇప్పుడు నాకు ఏది తీసుకోవాలో అర్ధం కావట్లేదు
అవునా ఇప్పుడు సమ్మర్ కదా రా కాటన్ ది తీసుకో
అయితే కాటన్ తీసుకుందనుకుంటున్నా కాని ఊకే ముడత పడిపోతుందక్క
ఓకే మూత్తవతది కాని కార్డన్ అయితే ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా కప్పుకోవడానికి చల్లగా అనిపిస్తది ఆ నార్మల్ గా సిఫానార్ లేకపోతే వేరే క్లాత్ తీసుకున్నాం అనుకో మంట పుడుతది బాగా మెడ చుట్టు మెడ చుట్టు వేసుకున్నా మంట పుడుతది మెడ చుట్టూ వేసుకుందా మంట పుడుతుంది నెక్స్ ఏమో ఇప్పుడు నువ్వు కప్పుకుందాం అనుకున్నా కాటన్ కాకుండా వేరే క్లాత్ అయితే అసలు
అవును కప్పుకోలేము అవును అదే చూస్తున్నా అక్క ఏది కొనాలో అర్ధం కావట్లేదు బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా బ్యాగ్ ఏ బ్రాండ్ బావుంటది అక్క
ఆ లేవీస్ బావుంటది లేవీస్ బావుంటాది రా ఉమ్ లేవీస్ ఇంకా ఆ కొన్ని బావుంటాయి రా నేనైతే మోస్ట్లీ లేవీస్ ఎక్కువ వాడుతది కొద్దిగా బ్రాండ్ బావుంటది
ఓకే ఓకే
ఎక్కువ రోజులు వస్తాది
ఆహా అక్క ఇది అది పాయసం ఉంటది కదా అక్క
ఆ
పాయసం మనం ఓన్లీ అది ఏంటి అందులో నార్మల్గా షుగర్ ఏ వెయ్యాలా లేకపోతే బెల్లం కూడా ఏసుకోవచ్చా
అరే పాయసం ల మేం బె ల్లమేషే ఎక్కువ చేష్తాం రా
అవునా మేం మా వాళ్ళు అట్లు చేర క్క ఎక్కువ షుగర్ వేసారు ఎందుకంటే మళ్ళీ వైట్ కలర్ లో ఉండాలి బెల్ల్ం వేస్తే ఎల్లో
ఆ చేంజ్ ఐతది మీరున్ను మీరు ఎక్కువ ఏం పాయసం చేస్తేరా సేమియ పాయసమా లేకపోతే నార్మల్గా రైస్ తోటి ఉండేదా
కాది
ఓ మేము మా దగ్గర వస్తుంది అంటే అంటే నార్మల్గా ఏమంటాముో మేము మా ఇంట్లో ఎక్కువైతే రైస్నే పాయసం అంటాం సేమయా అన్న అయితేనేమో సేమయా అంటాం
ఆహా
సో అట్లాగ లేదు చక్కెర వేసుకున్న బంటాది సేమయాపయాసంలో నార్మల్గా బెల్లం వేసిన బంటాది రెండు టేస్ట్ బాగుంటుంది కంపేర్డ్ టు చక్కెర దానితో తింటే సేమ్ బెల్లంతో తింటే ఆ టేస్ట్
ఓకే ఆహా
ఇంకా సేమయాల్లో బెల్లము చిల చింతపండు కొద్ది గెస్తే ఏ అంటే అధంటది చూసినావా పాలల్లో ఒక దిగి వేస్తే అవి విరిగిపోయి జిడ్టులాగ అయితది
అవునక్క
అప్పుడు చిన్నప్పుడుయితే ఇంతకంటే ఘోరంగా చేసే తెలుస సేమెలలో ఇమేమో ఏసి వాటినయితే డిఫరెంట్ గా సేమ్యా ఉప్మా అని సేమ్యా
ఆ ఏదేదో చేసది సేమియాతో
ఆ సేమియా కిచడి అన్ని
అక్క నీకు చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు ఎండాకాలం కద కదా సబ్జా గింజాలు తెచ్చికో మళ్ళీ లెమన్ తెచ్చికో ఆరెంజెలు కూడా బాగా తిను ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాం కదా వా వాటర్మెలన్స్ ఎక్కువ తిను
అవునురా తెచ్చుకోవాలి రేపు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటారయనా
పర్సంటేజ్ వాటర్ ఉంటందంటా మనకు బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకుంటది
అవునరా అది నిజమే తెచ్చుకోవాలి నువ్వు కూడా తింటున్నావా మరి
ఆ నేను తింటున్నా ఒక సీజన్ ఫ్రూట్ కదా మళ్ళీ మళ్ళీ దొరకదని ఇక నేను లాగించేస్తున్న
లాగించేసే లాగించేసే మనం ఎట్లా ఇలాంటి వ అస్లు వదిలిపెట్టాం కదా అసలు ఊర్లో ఉంటే ఇవన్నీ ఫ్రీగా అయి ఇక్కడైతే అన్ని కొనుక్కోవాల్సి వస్తది
అవునక్క నువ్వు తప్పకుండా తిను కర్పుర్జాలని వాటర్ మిలన్ డే బై డే అన్న తిను ఒక రోజు జాగిన ఇన్కో రోజు తిను మర్చిపో మాకు
ఖచ్చితంగా రా అసలు మరిచిపోను
ఈ సబ్జా గింజలు అయితే రోజు రోజు వాడు అక్క తీసుకోరా తీసుకొచ్చి బాటిల్ వేసేసా అవి చూనీకి ఎట్లనో ఉంటాయి గానీ తాగితే పర్లేదుదక్క బాగానే ఉంటది ఒకసారి ట్రై చెయ్య నువ్వు
సరే గా ఈసారి ఖచ్చితంగా రేపు మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తో పాటు సబ్జా గింజాలు చియా గింజలు ఇవి పట్టుకొచ్చేస్తా ఇంకా బాదం పప్పు అవి వి కూడా నాన్ ఆ బాదం పప్పు పంకిన్ లు ఖర్జూర ఇవన్నీ వేసుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ తింటే ఆ హెల్దీ కూడా అయితది బాడీ
అవున అవును అత్త
బెటర్గా ఉంటుంది అప్పుడు
అవును
తెచ్చుకోవాలరా మధ్య తినట్లు ఇంత ముందుకు బాగా తినే దాన్ని గాని ఈ మధ్య ఎందుకో తిన్ తి లేదు
ఆ తిన అక్క ఏం కాదలే ఏది ఉన్నా కానీ మనం తినాలి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా బాడీ డిహైడ్రేట్ అయిపోతే ఏం లే ఇగా
అవున రా వర్షాలు కూడా ఈ మధ్య ఏమో ఉన్నట్టుండి ఎమ్మటే పడుతున్నాయి చెడు వర్ష
అమ్మో ఈ వర్షంలో వెళ్ళమాక అక్క వర్షంలో వెళ్తే లేని పో కొన్ని రోగాలు వస్తాయి ఇప్పుడు
ఆ అది కూడా కరెక్టే రా రోగాలెం రోగాల సంగతి పక్కన పే టు అంటే ఏమో ఆ మనకు ఆ ఫీలింగ్ అర్ధం కాట్లేదు
ఉహు హు
వర్షాలు ఎప్పుడు పడితే ఇప్పుడు పడుతున్నాయి అది ఎప్పుడు బట్టలు ఆరేసి టీం బయటికి వెళ్తున్నారా అది ఎప్పుడు పడుతుందో అర్ధం కాక బట్టలన్నీ తడిసిపోతున్నాయి ఆ
చూసుకో చూసుకో అక్క చూస కొని బట్టలు గిటా
ఇవాళ తెలుసా నేనైతే ఒక పది జతల బట్టలు ఉంటే అన్నీ ఉతికి ఆరబెటిన తీరా బైటి కేల్లేసి వచ్చిన వర్షం రా ఇప్పుడు ఏండాకాలం కదా వర్షం ఎందుకు వస్తాది వడగన్లా వాన పడింది రా ఒక త్రీ అవర్స్ పడింది
ఉమ్ ఏంచేద్దాం వానేమో మంచ్ రాదే
ఆ అంత సేపు ఫుల్ ఎండ ఎలింది టెంపరేచర్ చూస్తే ఫార్టీ డిగ్రీస్ ఉంది తీరా చూస్తే వర్షం ఫుల్గా పడింది
ఆ ఇంకేంది మన బట్టలన్నీ తడిచి
మళ్ళీ తీసెసి కొని మళ్ళీ వచ్చి మళ్ళీ కంఫర్ట్ వేసి నానబెట్టి మళ్ళీ ఆరేసుకున్న వాటిని ఇగ నీ
ఇగా ఏంచేద్దాం ఇగ అదే చెయ్యాలి ఇగా
ఇంక చెప్పలే ఇంకా వేస్ట్ అయిపోతాది కదా మళ్ళా ఉతకాలి కదా ఆటిని అన్ని
అవునవును
అందుకే ఇంక అంతసేపు ఏంకా ఏం ఏం కాదులే అని అలా చేసేసినా
అవునక్క ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇంకా వర్షాకాలం కన్నా ఘోరంగా పడుతుంది అక్క అసలు ఇప్పుడు వర్షము అక్కా
సినిమాలకి వెళ్లినావా ఈ మధ్య ఎమైనా ఆ వినిపిస్తుంది రా నీకు వినిపిస్తలే నీకు వినిపిస్తలేదా అంటున్నా
ఆ అదేంటి అక్క చెప్పులు ఏమైనా తీసుకున్నావా సినిమాలకా లేదక్క ఎక్కడ వెళ్ళక్క
అవున కనీ ఈ మధ్య అంతా హుమ్ తీసుకున్నారా ఈ మధ్య అంత మంచి సినిమాలు ఏం రావ ట్ల అనిపించింది నాకు అంటే ఏదో ఒక మంచి మోటివ్ వచ్చినట్టు ఏదో ఆ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కామెడీ ఓరియెంటెడ్ అలాంటివి ఏం లేవు ఎక్కువ యాక్షన్స్ వస్తున్నాయి మూవీస్ ఆక్షన్ మూవీస్ అంటే మన మేడ ఇష్ట ఇష్టపడతాను చెప్పు యాక్షన్ మూవీస్ ఇష్టపడేది అబ్బాయిలు
అవును అక్క
మనం ఎ ఇక్కడ మనకి కామెడీ ఉండాలి కామెడీ ఉంటే చాలు మూవీ అది ఉంటే చాలు ఇంక సినిమా ఫుల్ హిట్ మనది
ఉ అంతే అ
అ తీరా చూస్తే ఇప్పుడు అన్నీ అలాంటి మూవీస్ ఏ వస్తున్నాయి చంపుకోవడాలు చంపడాలు
అంతే ఉంటది కదా అక్క ఇదా జనరేషన్ దాన్నే కోరుకుంటుంది కదా
దానే కొరుకుంటుంది కానీ ఇంకేమన్నా లాంటోళ్లు కూడా ఉంటారు కదా కామెడీ వాళ్ళు
హుమ్ మనమే అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవ్వాలి అక్క ఎందుకంటే కాలం చూసావా అక్క ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో
చూద్దాం
స్మార్ట్ ఫోన్ ఎక్కడో చిన్న కీప్యాడ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో స్మార్ట్ ఫోన్సే
అవును రా
పుట్టబోయే పుట్టిన పిల్లడుకు నాలుగు నాలుగైదు నెలలు రాదు అప్పుడే ఫోను
ఆ
ఏం చేస్తాం అక్క కాలం ఇగా మారింది మనము మారాలంతే ఇగా
అది కూడా అది కూడా కరెక్టేరా సరేరా మరి ఉంటా
ఆ సరే అక్క జాగ్రత్త మరి ఉ బాయ్ అక్క ఉంటాను